ఇ
హాయి ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామ్ ఇంగ్లీష్ ఏం లేదు ఇట్లా బయట కూర్చున్నాం విలేజ్ లో ఉన్నాం మీరు
మేము కూడా విలేజ్ లోనే ఉన్నామండి ఏం చేసారు ఈ రోజు ఉగాది కదా అండ్ హ్యాపీ ఉగాది
కున్నం థ్యాంక్
థ్యాంక్ యూ ఆ చేశారా పచ్చడా ఆ మేము కూడా చేసుకుంటాం మీరు ఇవి చేస్తారా బచ్చాలు
బచ్చలు చేస్తాం గాని మా అమ్మ రాదు చేయడం మాక్కూడా రాదు
అవునా ఈజీ ప్రాసెసే కదండీ అంటే నేను కూడా ఫోర్ ఇయర్స్ నుంచి ట్రై చేసిన చేయంగా చేయంగా చేయ్యంగా ఈ సారి సక్సెస్ ఫులైనాయ్
సాధించావ్ నేను ట్రై కూడా చేయలే ఎప్పుడు ఎందుకు చేయడం వద్దులే అన్నట్లు అంత ఇంంట్రెస్ట్ జూపియా. స
అంటే ఇంగ ఎవరన్నిస్తేనేమో, మనకు ఎక్కువ తినాలనిపిస్ తె మనం చేసుకుంటే అది వేరు కదా, అట్లా అని ట్రై చేస్తాన్నమాట. ఉమ్, అందుకని ట్రై చేసిన అనమాట. ట్రై చేస్తే సక్సెస్ఫుల్ అయింది. ఏముంది ఏం లేదు ఇప్పుడు మన్ ము ఒక కప్పూ ఎట్లాంటె, మై మైదా పిండి, గోధుమ పిండి ఉంటది కదా పూరి పిండి. అవి రెండు కలిపి తీస్ కోవాలనమాట, ఒక కప్పు అంటే ఒక గిలాస తీసుకో ఫస్, ఫర్ ఎగ్జాంప్ ప్పు ఆ మనకెట్లా అంటే? కొలతకు ఉమ్, కొలతకు తొ చిన్న గిలాసతోని పప్పు తీసుకున్నాం అనుకో, చనిగపప్ అ సేమ్ గ్లాస్ కొన్ని తురిమిన బెల్లం తీసుకో. ఆ ఇంగ మళ్ళి ఇగ, పప్పు నానబెట్ ట్టాలి కొద్దిసేపు అంటే, టైం ఉంటే చాలాసేపు నానబెట్టుకొచ్చు. లేదంటే వెంటనే ఐన కడిగి ఆ వాటర్ పాడబోసి, ఉమ్ కుక్కర్ కి టూ విజిల్స్ ఏయాలె. టూ వి టూ విజిల్స్ కి గావు గని, త్రీ టు ఫోర్ విజిల్స్ రావాలే. అద్ లేదంటే కొంచెం గట్టిగ్గావాలన్నమాట. ఉమ్ మెత్తగ అవ్వాలి, మెత్తగా అయిందని మనం చూసుకున్నాంకా ఇంగ ఒకవేళ ఎక్సైస్ వాట్ టర్ మనం వాటర్ ఎక్వ యాడ్ చేస్ మనుకో వాటర్ ఎక్కువ ఉంటే, మనం అది బాగా ఉడుకక ముందుకే కొన్ని వాటర్ ప్ పాడపోసుకోవాలె, ఉమ్ పాడపోసుకని ఇంక కొన్ని ఉంటే ఒక్ ఒకవేళ ఉడుకు
అవును.
కున్నంకా ఇన్ ఇంగా, మళ్ళ అందులో మనం బెల్లమేసుకోవాలి. బెల్లమేసుకొని కొన్ చెం ఏమంటరు అది ఉంటుంది కదా పొడి, ఇలా, ఇలాచ్
ఆ, ఇలాచి పోడి.
ఇలాచి పొడేసుకోవాలి. కొదిగేసుకుంటే
అవును, నెయ్యి అయితే కంపల్సరీ ఏస్తా. నాకు నెయి ఫు ఫ్లేవర్ బాగిష్టం.
ఉ అవును కొంతమంది ఇష్టపడితే కొంతమంది ఇష్టపడరు అయితే ఇంకా నేను ఇంట్లోనే చేస్తా అనమాట నెయ్యి
ఆహా మంచి పని మాకు అస్సలు దొరకు మీరు విలేజ్ లో ఉంటన్నారు కాట్టి నెయ్యి దొ
ఇగ ఇంకా రోజు చిక్కటి పాలు తీసుకుంటాం కదా దాంట్లోనే దొరుకుంది అంతేగాని ఇగ ఆ పాలతోనే మీగడ తీసి చేస్తా అనమాట వన్ మంత్కి ఒకసారి
సో హెల్తి
ఉ అవును అయితే ఇంకా మనం అది ఏసి ఇప్పుడు ఈ బెల్లం అందులో వేస్తాం కదా వేసినాక ఆ బెల్లం పప్పు రెండు గట్టిగా అయ్యేదాకా ఉంచాలనమాట అంటే ఇట్లా పిస్ తక్కితే ముద్దలాగా రావాలి ఆ అట్లా ముద్దలాగా వ నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట దానికంటే ముందు ఇప్పుడు మనం పప్పు ఎప్పుడయితే నానబోస్తామో అప్పుడే ఏ ఓ ఒక కప్పు అంటే ఇప్పుడు ఒక గ్లాస్ గోధమ పిండి తీసుకున్నాం అనుకో
ఆ
రొండు గ్లాసుల మైదా పిండి తీసుకో
హ్ మ్ రెం
అంటే రొండు గ్లాసుల మైదా పిండి రొండు గ్లాసుల మైదా పిండికి ఒక గ్లాసు పూరి పిండి తీసుకో
అదే
ఆ తీసుకుంటే ఈ మంచిగా ఉంటది అన్నమాట లేదంటే మొత్తం పూరి మైదా పిండి అనుకు కో ఎట్లా అంటే అతుక్కుంటదన్నమాట అతుక్కుంటది బాల్ సక్కగా రాదు అది చేస్తా అంటే బయటికి ఎళ్తది అన్నమాట పూర్ణం అంతా హ్ ఇంకా అట్లా వచ్చినాక ఇంకా అది అయిపోయిన నంక ఏం జెయాలి కొద్దిసేపటికి నువ్వు అందులో కూడా పిండి లో గుడా కొంచం ఆయిల్ కొంచం నెయి ఏసి కోవాలి ఆ అంటే కొంచం కలర్ కోసం కొంచ కొంచం పసుపేస్కోవాలి కొంచం ఉప్
ఆ హ పసుపు గుడా వేస్తారా అందులో
చిటికెడు అండ్ ఆ కలర్ కోసం అంతే
ఇట్లా ఎల్లో కలర్లొ కొంచం వస్తూంటాయి కదా చేస్తే
దాని కోసం ఏసు
హ్
కున్న తర్వాత ఇగ అమ్మన్ దాని పైన పిసికిని ఆ పిండి పిసుకుతాం కదా అది కొద్దిసేపు మ్యాగ్నేట్ అవ్వాలన్నమాట కొద్దిసేపు ఉండాలి ఉన్న తర్వాతకి ఇగ మళ్ళా మనం పిండి తీసుకొని బాల్స్ చేసుకోవాలి ఆయిల్ అద్దుకుంటూ ఇట్లా వెడల్పు కొంచెం బాల్ పట్టే అంత వెడల్పుగా చేసుకోవాలి. అంటే అరిచేయ్ అంత వెడల్పు పిండి ముద్ద చేసుకోవాలె వెడల్పు చేసుకున్నక అందులో ఈ పూర్ణం ముద్ద ఉంటది కదా ఈ పూర్ణంముద్ద అందులో పెట్టి దాన్ని రౌండ్ బాల్ లాగా చేసి కవర్ మీద కింద ఒక కవర్ పైన ఒక కవర్ వేసి ఆయిల్ రుద్ది దాన్ని మనం పూరీలు చేసే కోలా ఉంటాది కదా ఆ కోలతోని అంటూ ఇటూ మనం చెప్
హ్మ్ కలిపి చేసేయలా ఇంకోసేపు చపాతి కూడా తీసి దాని మీద ఎయ్యాలి
ఇంకా అట్లా చేస్తే అతుకు లాగా ఉం ఇగ నేనయితే కలిపి అట్లా కూడా కొంతమంది చేస్తారు ఇగ పెద్ద ప్రాసెస్ రెండు చపాతీలు చేయాలి మళ్ళ రెండు చపాతీలు మళ్ళా దాని మీద ఒక కింది చపాతి మీద మళ్ళీ ఇంకోటి ఎసీ మధ్యలో పూర్ణం బెట్టి మళ్ళీ అనాలే ఇదంతా రిస్క్ ఎందుకనేసి ఇక డైరెక్ట్ గా ఆ బాల్లో పెట్టి పిండి ముద్దనే ఆ ఈ పూర్ణం ముద్ద పెట్టి దాన్ని కవర్కి పెట్టి టి చేయాలన్నమాట
మ్మ్
ఉ చేసుక్
అ అవునా మంచి పని ఇది కూడా సింపుల్గా
సింపుల్ ఇంకా తీసి కొంచం నెయ్యి ఏసి కొని పెనం మీద ఆ నెయ్యి అద్దుకుంటూ కొంచెం కింద మీద ఇట్లా ఆయిల్ అదే నెయ్యి ఎస్ కొనైనా ఉంటే నెయ్యి ఎసుకోవచ్చు లేదంటే ఆయిల్ అయిన వేసుకోవచ్చు
ఏఐ యూజ్ చేస్తారు వెనకి బాగుంటాది టేస్ట్ అని
బాగుంటది అనేసి ఉ ఇంగ అట్లనే చేస్తారు అంటే ఉంటే సోంపు కూడా వేసుకోవచ్చు
అవును కొంతమంది వేస్తారు
సోంపు కూడా డైజెషన్ కోసం అని నీ సోంప్
ఉహు
ఈ రోజు ఇంకా మీరేం స్పెషల్ చేసి తరు
మరి ఏముంది ఇంకా అట్లా అని ఏం చేయలేదు కానీ ఇంత స్వీట్ అన్నం చేసుకున్నాం నైవేద్యంలాగా ఆ మటన్ కర్రీ ఇష్ నమ్ చి ఒక్క కది మామ ఒడిబియ్యం ఇట్లా ఉండింది ఈ రోజు ఆ జాతర అప్పుడు ఒడిబియ్యం ఇగా మేమందరం ఉన్నాం అ ఇప్పుడు ఉండుంది మళ్ళీ మేము పోతే ఇప్పుడు అంతలో రామని
అదే అదే ఇగ అందరు ఉన్నప్పుడు వండుకుంటే మంచి
ఆ ఇంకా మామ గుడికి ఇద్దరమే కాబట్టి ఉన్నప్పుడే ఉండేస్తుంది మా అక్క నేను
ఉహు అనే వాళ్ళు అన్నయ్య కాని తమ్ముడు కాని లేరా మిరి
ఇంకా లేరుగు మా అక్కయ నేను ఇద్దరమే ఉన్ మాకి పిల్లలు ఇగ మా ఫ్యామిలీస్ కావాలి అంతే
ఆ వాళ్ళ ఫ్యామిలీ మీరు పెద్దనా చిన్ననా
ఉ నాకు ఒక ఒక్క బాబు మా అక్కకి ఇద్దరు పిల్లలు
ఇద్దరు అమ్మాయిలా, అబ్బాయిలా
ఒక అబ్బాయి ఒక అమ్మాయి
ఉహు ఇంగా పని అందరు కలిసి చేసుకుంటరు అంత మంది ఉన్నప్పుడు తొందర తొందరగా అయి
ఆ అంతే తొందరగానే చేసుకున్నాం ఇంకా కర్రి గిట్లా అన్నీ వండేసు కున్నం మా వారు రాలేదు కని అక్క వాళ్ళ ఆయన వచ్చి అంటే మా మేనమామకే ఇచ్చినాం మా అక్కని
హు హు
మా మామయ్య గిట్ల అందరు ఈ ఇక్కడే ఉన్నారు ఇగ మా అమమ్మకి గిట్ల అచ్చింది
ఉ
ఉ
మంచిగా అనిపిస్తది అందరు అట్లా వస్తే ఇంకా మంచోక ఒక పని చేసుకోవచ్చు ఆ అదే అది ఇంకా ఎవరో ఒకరు మిస్ అయితనే ఉంటారు అందరికి వీలు ఉండదు కదా రావాలంటే
ఇడ కొచ్చి మళ్ళీ జర్నీ వోవాలే వాళ్ళకి మళ్ళ ఛార్జీలు ఉంటయి
అవును ఇప్పుడు అసలే అది ఇప్పుడు మళ్ళీ పండుగ సీజన్ కదా ఎక్స్ట్రా అడిషనల్ గా చార్జెస్ చేస్తారు
అవును
కంటే అప్పుడప్పుడు రాకీ పండక్కి దసర అప్ ఆ దసరాకు కూడా మనకు మనకు ఫ్రీ ఇస్తున్నట్టే కని వాళ్ళకు మళ్ళీ హాఫ్ టికెట్ అం మళ్ళీ వాళ్ళ దగ్గర వసూలు చేస్
అవును టూ ఫిఫ్టీ తీసుకుంటున్నరు సూర్యపేటకి హైదరాబాద్ కె టు ఫిఫ్టీ యో టు ఎయి టియో తీసుకుంటున్నరు ఇంకా ఏముంది ఇద్దరు ఛార్జ్ అల్లనే పోతుంది
అవును
తీసినట్టే తీసిరుకని అల్లకు పెంచిరు
అవునవును
ఉ
ఇంకా ఏం చేసారు
ఇంకేముంది ఈ ఉగాదికి షాపింగ్ చేసినాం కొంచెం
ఇంకా పండుగలు అది ఇది బిజీ అయిపోయారు అనుకోండి
పండుగలు ఉప్పలమ్మ పండుగలు, మేడారం ఇంకా ఊరు వేర్ ఊరికొచ్చినామంటే ఆ ఇల్లు బాబాయిల్లు, నానమిల్లు తిరగడమే సరిపోతది వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటా ఇంకా ఫోను ఆ ఫోన్ మాట్లాడెంత టైం ఉండట్లేదు అస్సలు ఇగ ఫోనా కొడుకిచ్చెస్ తున్నా నేను ఇగ ఆ ఇంటికి ఈ ఇంటికెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటున్న ఇక
ఇంక నాదదే పనే ఉంది మా మమ్మీ వాళ్ళూర్లో పండగలైనాయ్ దుర్గమ్మ పండుగని బొడ్రాయి పండుగలు అయిపోయినాయ్ నేను ఆట తిరగడమే సరిపోయింది
అ
నా క్కూడ కుదరలేదు ఇగ అసలే కుదరట్లేదు ఇక మళ్ళీ ఇంటికి వచ్చినామంటే ఇప్పుడు పిల్లలకి హాఫ్ డే స్కూల్స్
మ్మ్
కూస్కి ఇంక వీలయితదా
ఇంకేమ్ ఏమైతది ఇంక ఇప్పుడు పోయినావంటే ఇగ మళ్ళా మేడారం టైమ్ లోనే వస్తామ్ మేమ్ విలేజ్కి కానీ మధ్యలో బోనాలు ఉంటే వద్దాం అను నుకుంటున్నాం కానీ ఇంకా ఎట్లుంటదో అప్పటికి
హ్మ్ హ్మ్ మ్మ్ మం
అవును మా ఇంటి ముందే ముత్యాలమ్మ గుడి ఉం
మ్మ్ అయి ఇకా అన్నీ ఊరు మొత్తం అక్కడికే వస్తా స్తది గదా
ఆ బాగా చేస్తారు కానీ మేము ఇంతవరకు ఒక్కటే ఒక్కసారి చూసినాం మాఇల్లు ఇక్కడ ఉంది గాని ఎప్పుడు సిటీలోనే ఉంటరు ఇక అక్కడే అన్ని చేస్ కుంటామ్ ఇక్కడికి ఎక్కు రాకపోయేది ఈసారైనా వచ్చి ఎట్లాగైనా చేసుకో కోవాలని చూస్తున్నాం
ఆ వస్తుంటే పోతుంటేనే కదా
సరే నేను మళ్ళీ చేస్తా ఓకే బాయ్